నేను కూడా బాగానే ఉన్నా
ఏం చేస్తున్నావ్
ఏం చేయట్ల నువ్వేం చేస్తున్నావు
నేను ఏం చెయ్యట్లా మీ రోజు వారి కార్య క్రమం ఏంటి
నేను పొద్దున్నే ట్యూషన్ కి వెళ్తాను అరిన్టికి
ఆ వెళ్ళి
టిఫిన్ తినేసి మా అమ్మ నా టిఫిన్ తినిబెట్టిద్ది అది తినేసి నేను స్నానం చేసి జడేసుకొని
అహా మరీ ట్యూ లో ఏమేమ్ ఏమ్ చ
ట్యూషన్లో మాకు అన్నీ సబ్ జస్ట్ చెప్తారు
ఏమేమి సబ్జెక్ట్
మ్యాథ్స్, ఫిజక్స్, సోషల్ హిందీ
అవునా నీకు ఇంక టెన్త్ సిలబస్ అప్పుడే స్టార్ట్ అయిపోయిందా!
ఆ అయిపోయిన స్టార్ట్
అవునా ఇంకేమేమేమి చెప్తున్నారు అప్పుడేం సెలవు చ్చారా అంటే మీకు ఇంకా స్కూల్స్
అంటే ట్యూషన్ లో ఇచ్చింది
ఆహా స్కూల్లో ఇవ్వలేదా
ఆ ఇచ్చారు అయిపోతున్నాయి అంటే జూన్ ట్వెల్త్ క అయిపోతాయి
జూన్ ట్వెల్త్ నుండి అయిపోతాయా ఇవాళ వాతావరణం చాలా కుల్గా ఉంది కదా అవునా ఇం ఇంకేం చేసున్నారు ఏం చెయట్లా నేను ఇవాళ చాలా సంతోషంగా ఉంది. వాతావరణం చాలా చల్లగా ఉంది. రోజు ఎండకి అసలు వేడి వాళ చచ్చిపోతున్నాం. ఆ రోజు ఎండ క అస మీ ముండడాల
అవును మేము కూడా అట్టగి ఉంద ఎండలోఉంలే పోతున్నా సల్లగొండిఎవ్వల
అవునా ఇంకేంటి విశేషాలు మీరు ఏం వంటారు
ఆ మేనా పొప్పన్డ ద దోసకాయపప్ప
అవునా దాంట్లో ఏం ఫ్రై చేసి చెరు
దాంట్లో టమాటా చింతపండు పచ్చిమిరగాయలు వేసి తాలిం ఒడిసా
అవునాయి ఇంకేంటి విశేషాలు మీరు ఈ సమ్మర్ హాలిడేస్ క్కళకి వెళ్ళారు
మే మా బీచ్కి వెళ్ళా
ఇంకా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు
వెళ్ళాం వెళ్ళలి ఎంజాయ్ చేసి తీ వచ్చం
అవునా అక్కడ ఏమేం చేశారు, ఏమేం వంటకాలు చేసారు, మీ అమ్మమ్మ వాళ్ళు ఇ ఇప్పుడు స్పెషల్ సమ్మర్ కి స్పెషల్ ఉంటది
చేసిన పని లేదు తిన్నది రుచి లేదు
అంటే ఇప్పుడు సమ్మర్ లో మామిడికాయలు ఉంటాయి కదా
ఆ పచ్చడి చేసింది మా అమ్మ మా అమ్మమ్మ
అవునా పచ్చడి ఎలా ఉంది టేస్ట్గా ఉందా
చాలా స్పైసీగా ఉంది, మళ్ళీ ఈ ఎండకి తినబుద్ది గాట్లా అది చల్లగా కూల్గా ఉన్నప్పుడు తినాలంట
ఆ అవును ఇవాళ వేద చల్లగానే ఉందిగా అందుకని తిన్నారా మరీ మామిడికై పచ్చండి
అవును మా చకా బాగానే ఉంది
మ్ మామిడికాయ్ పచ్చడి ఎలా చేస్ తరు
నాకు ఇంకేటండ్ని
ఏం లేదు మీరే చెప్పాలి విశేషాలు
ఇంకేం లేదండి మీరు ఎక్కడికైనా తిరుగుతారా ఊర్లకి ప్రదేశాలకి ఏం చేస్తుంది ఏం చే సర్లే
అక్కడ నేను బీచ్ కి వెళ్ళాను వాళ్ళతో టైమ్ స్పెండ్ చేశాను మా మామయ వాళ్ళు కూతురు వాళ్ళందరూ వచ్చారు వాళ్ళ పిల్లలు చాలా మంది వచ్చారు
మీకు ఏ ఊరు అంటే ఇష్టం ఎక్కువగా
ఇట్ల రూర అంటే ఏం లేదండి అన్ని ఇష్టమే మీకు
మా అన్ని ఇష్టమే కానీ మీరు ఇంకేం చేస్తారు
ఏమి లేదండి ఇంట్లోనే ఉంటాను కాసేపు ఏమైనా బయట ఇటికి వెళ్లలినిపిస్తే వస్తే వెళ్తాను అంతె
టర
ఆహా లేదు ఇంట్లోనే ఉంటాయి ఎం ఆడుకోము
అవునా ఇంకేం లేదు మీరే చెప్పాలి
అవున అంతకు ముందు ఎక్కువగా ఎండలు ఉన్నాయండి ఇప్పుడు కొంచెం చల్లబడ్డాయి కదా వెదర్
ఆ చల్లబడ్డది.. ఇప్పుడు బాగానే చల్లగా ఉంది.. హాయిగా ఉంది
ఊ... ఊహు
ఆ ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదు మీ మీరేం చేస్తున్నారు
మేమే చల్లగాలికి బయట వచ్చి నించున్నామండి చల్లగా ఉంది
ఇప్పుడేమైనా టిఫిన్ ఏమైనా తిన్నారా
ఆ తిన్నానండి పునుకులు తిన్నానండి ఇప్పుడే తెచ్చుకొని
బయట నుండి తెచ్చారా ఇంట్లో ఉన్నారా
మంచిే చన్నా
బయట నుండి తెచ్చుకోకండి ఫుడ్ బాగాోదు ఎందుకం అంటే వాళ్ళు ఎక్కువ నూనెలో అదే వండుతూ ఉంటారు కాబట్టి ఈ ఫ్రెష్గాండదు
అవును ఇవ్వాలాండి ఎప్పుడు తెచ్చుకోము
హ ఎప్పుడో ఒక్కోసారి ఆరోగ్యం బాగాలేనప్పుడు తెచ్చు కోవడి
ఆ ఆ ఆ సరే గుత్తగే మీరు
మేము నేను టీ నేను తిన్నానండి పునుగులు తిన్నా
ఉహూ వండుకున్నారా తెచ్చుకున్నారా
బి
ఆహా ఏం తెచ్చుకున్నారు.
కులే మేము ఎప్పుడో ఒక్కోసారి తెచ్చుకుంట.
హ్మ్ సరే ఏంటి విశేషాలు ఇంకా
ఏం లేదండి నేను కూడా బయట్ టికొచ్చాను చల్లగాలోస్తుందని.
అవునా
ఉమ్ మీరు
మీరు బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నారు
నేనా అట్టు తిన్నానండి మీరు
నేను కూడా అట్టే తిన్నాను మీకు కుక్కలు అంటే ఇష్టమా ఆ
చీ నాకుక్కలాంటే అసలు ఇష్టం లేదండి నాకు అసలు కుక్కలు అంటే కుక్కలు అంటేనే భయం
అవునా
నీకు కుక్కలంటే ఇష్టమా
ఆ ఇష్టమే కానీ అది ముంచుంటే మన మీద భయ వేసద్ది
కుక్కలు అసలు కరిస్తే ట్వెల్వ్ ఇండిషన్స్ చేసుకోవాలండి బాబు అవి ఎక్కడ చేయించుకుంటాం అసలు
అవును నిజమే
మా ఊర్లో కుక్కలు ఎక్కువ అండి మీ ఊర్లో కుక్ కుక్కలు ఎక్కువ
మా ఊర్లో కూడ ఎక్కువే అండి
ఆ ఇంకేంటండి విశేషాలు
ఏంది సమ్మర్ సీజన్ లో ఏం చేసుకోలేదా ఐస్ క్రీమ్లు తినడం
ఆ ఐస్ క్రీమ్స్ తింటానండి నేను సమ్మర్ లో మీరు తిన్నారా ఆ మీకు ఏ ఫ్లేవర్ అంటే ఇష్టమ్ ఐస్ క్రీమ్ లో
నాకు అసలు అన్నిటిలో చాక్లెట్ అంటె ఇష్టం అంటే చాక్లెట్ ఫ్లేవర్
చాక్లెట్ ఫ్లేవర్ తింటే అది ఏదో విరక్ వచ్చినట్టుఉండిద్దిగా అండి వెన్న ఇలా ఆ స్ట్రాబెరీ అలాంటివి ఉంటె బాగుంటయి కదా
అలా కూడ బాగుంటయి ఆ చెప్పండి
ఇంకేమి ఇష్టం అండి మీకు ఐస్ క్రీమ్స్ లో మీకు మీకేమైన ఇష్టమా
ఆ అది నాకు కూడా ఇష్టమె
ఏ ఐస్ క్రీమ్స్ అే శ్రమకు
ఆ ఏంత అగది
ఏ ఐ స్ క్రీమ్స్ అంటే ఇష్టం
నాకా కోన్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం
కోన్ ఐస్ క్రీ నాకు కూడా కోన్ ఐస్ క్రీమ్ అంటేనే ఇష్టం
ఇంకో కోట ఎంత అంత చాక్లేెట్ అంత ఇష్టం
చాక్లెట్స్ కూడాడా ఇష్ట ప్రమాత్ చాక్లెట్స్ లో ఏం చాక్లెట్ చంటే ఇష్టం
ఫైస్టర్
ఫైస్టారా దాంట్లో చాలా టైప్స్ ఉన్నాయే ఫైవ్స్ స్టారు మళ్ళీ మచ్ పర్కు చా అలా ఉన్నాయి కదా
ఆ చాద్ గూడ
మీ కిట్కాట్ కూడా ఇష్టమా
ఆ ఇష్టం
ఊ ఇంకేంటండి విశేషాలు ఏం లేదండి ఇప్ ప్పుడు తినకూడదు సమ్మర్ లో అయిత్ తే చాక్లెట్స్ ఐస్ క్రీమ్ తినొచ్చు గానీ వానాకాలంలో తింటే ఇంకేం లేదు జలుబు వచ్చేసిద్ది
చ ఇంకా రాలేద్ గా వానకాల
అది వస్తే అప్పుడు తినకండి ఆరోగ్యానికి మంచిది కాద్
ఆ సరే తినంలేండి ఇప్పుడు తినాలనిపిస్ తినాలనిపిస్తే తింటాం తినాలా తినాల అనిపిసకపోతే తినం ఉంగ ఉంటా
ఊ అంతేలేండి ఎక్కువ ఏది తినకూడదు తింటే మనక్ కే మంచ్
ఆ అవును సుభోష్ పొద్దున్న ఏంతింటారు హు
పొద్దుట రా టు తిన్నానండి మీరేంతిన్నారు మీరేంతిన్నారు
మేమా ఉప్మా తింటాం ఉప్మా అయినా పులిహార అయిన
ఆ పండగ ఓచ్చింది కదా పండగ ఎలా జరుపుకున్నారు
మేమా బాగా జరుపుకున్నాం
అవును కొత్త బట్టలు కొనుక్కున్నారా?
పాయసం చేసుకున్నాం. మళ్ళీ కొత్త బట్టలు కొనలేదు అంటే మా నానా బడ్జెట్ లేదండి ఈసారి.
సేమ్ మాది కూడా అంతేనండి సారి బడ్జెట్ లేక మేము తెచ్చుకోలేదు ఉమ్ అన్ని
ఇంకేంటి
ఏంలేదు నువ్వే చెప్పాలి
అవునాహ
ఇంకేంటండి విశేషాలు ఏం లేదు కాసేపు చదువుకుంటాను, కాసేపు టీవీ చూస్తాను మీరు నేను అంతే. మీరెన్నా షో చూస్తారా? ఆ చూస్తామండి. నాకు రియల్మీ అంటే ఇష్టం అండి రియల్మీ సామ్సంగ్ యాపిల్ మీకు
నాకు ఐఫోన్ అంటే ఇష్టమండి
ఆ ఐఫోన్ ఒకసారి అయినా తెచ్చి వాడారా కెమెరా బాగుంటది గదండి హమ్ ఫొటోస్ కూడా బానే వస్తాయి క్లియర్గా దాంట్లో
సామ్ సాంగ్లో కూడా బాగానే వచ్చింది
శామ్సంగ్ బ్రాండెడ్ కదా
అవును నిజమే
బ్లూటూత్ ఏమి ఇష్టం. బ్లూటూత్ లో బోట్ అని బ్రాండ్ ఉండిది లేకపోతే ఆపిల్ బ్రాండ్ కూడా బానే ఉంటది.
హా
దానికి బడ్జెట్ తక్ మన బడ్జెట్ కి తగ్గట్టే తీసుకోవాలి కదా ఎక్కువ తీసుకుంటే కూడా మనకే ఇది అయిద్ది ఆ వాషింగ్ మిషిన్ మేము మొన్న ఈ మధ్య దే ఏం ఏం తెచ్చుకుందామని ఆలోచిస్తున్నా బట్ కానీ అది ఏమైద్దో తెలీదు మీకేం ఇష్టం వాషింగ్ మిషనలో వీల్ శామ్ సంన్ ఎల్ ఎల్‌ జీ ఇ ఎల్ అడ ఎల్‌ జీ బ్రాండెడ్ శామ్‌సంగ్ కూడా కొంచెం బ్రాండెడ్ ఏ అ అవునండి థ్యాంక్స్ అండి ధన్యవాదాలు